ఇరవై నాలుగు
ఆ హలో బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నరా ఆ బాగున్నా బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఆ బాగున్నామండీ ఆ ఎక్కడున్నారండీ మేము ఇట్లా టూర్కు వచ్చినమ అండి హలో టూర్ కి వచ్చినామండి ఆ అవునండి అయితే టూర్ వచ్చి అండి మీర ఎక్కడ ఉన్నారండి
మేము కూడా టూర్ లోనే ఉన్నామండి
ఎక్కడున్నారండీ అండీ
పెళ్ళికిెళ్ళామండి మా అక్కయ మా అక్కయ వాళ్ళబ్బా అబ్బాయిది మా అక్కయి వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ ఉండే అండి అయితే అయితే పెళ్లికోచ్చాము చాలా ఆ చాలా బాగా జరిగింది జరిగిందండి ఆ చాలా బాగా జరిగిందండి మన తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్ళికి ఒక రోజు ముందు పసుపు ఆ పిల్లోడికి మా పసుపు పెట్టడము ఆ ఆ కార్యక్రమం జరిగిందండి మంగళ స్నానం జరిగింది ఆ మళ్ళీ మైందీ ఫంక్షన్ జరిగిందండి మైదాకు పెట్టడము గోరింటాకు
ఆ
ఉమ్ మళ్ళీ తెల్లవారి మామలుగా పచ్చని పందిరి కూరలు పడతాం కదండి కూరాలు పట్టడము పాలపుొరుకు ఎదు కోడము
ఉమ్
ఐరోన్ల పూజ చేయడము పెళ్ళికొడుకుని తయారు చేయడము ఆ తెల్లవారి రోజు పెళ్ళికి వెళ్ళామండి పద్ధతి ప్రకారంగా మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయం ప్రకారము ఆ వివాహం జరిగింది డి
అదే అండి అయితే ఇంకొకటి ఇప్పుడు కొంతమంది
చెప్పండి
కొంతమంది వేరే మాల వాళ్ళు ఉంటారు చూడాలి వాళ్ళు వేరే పద్ధతిలో చేస్తారు కదా అండి
అవును అవునండి హుమ్ మన హిందూ బ సాంప్రదాయం ప్రక ప్రకారము పెళ్ళ కొడుకును తయారు చేయడము
మీది ఇప్పుడు ఎట్లా తెలుగు సాంప్రదాయం సాంప్రదాయ ప్రకారం చేసిరా ఎట్లా
అవును ఆ అవునండి
ఎస్
ఫ ఫ ఫంక్షనాల్లో చేసినామండి ఆ ఫంక్షనాల్లో చేసినాము ముందు అబ్బాయిని ఎదుర్కున్నారు మేము అమ్మాయి ఎదుర్కోవడం జరిగింది ఉమ్ ఫస్ట్ అయ్యగారు కన్యాదానము గణపతి పూజ గౌరీ పూజ చేసిండ్రు అయ్యగారు గణపతి పూజ గౌరీ పూజ చేసిన తర్వాత ఆ
ఆ అమ్మాయి ఎక్కడని ఫంక్షన్ హల్ చేసారా
ఫంక్షన్ హాల్ లో చెస్